ఆ చెప్పండి బాగున్నారా అండి
ఏం చే ఆ బాగున్నాం మీరేం బాగున్నారా
ఆ బాగున్నా అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉండ అండి ఇప్పుడైతే
తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ ఇప్పుడే కాని చేస్తున్నా మా ఆ నేను పులావ్ చేస్ వాళ్ళ పిల్లల గురించేమో ఎగ్ ఏ చీ ఆలు ఫ్రై చేసినాం
అవునండీ
అ ఇప్పుడే టిఫిన్ తీసుకొచ్చి ఉమ్
పులిహోర ఎట్లా చేస్తారండి మీరు మరి పులిహోర పులహోర
పులిహోర అంటే ఇది నైట్ అన్నమే పులిహోర లాగా చేసేసిన నైటు మా ఆడపడుచు వాళ్లు వచ్చిరు వాళ్ళకి డిన్నర్ నైట్ ఇక్కడనే అయింది మా దగ్గరనే ఫ్ర్రిష్ తీసుకొచ్చినం ఫ్రై నా కర్రీ చేసినా అలాది డిన్నర్ అయిపోయింది అదే నైట్ల అన్నం బాగుండే ఏం చేయాలన్నా దాన్ని పులిహోర టైప్ చేసిన
ఓకే
పిల్లలకేమో ఆలు ఫ్రై చేసిన ఇచ్చేసిన
స్కూల్ కు వెళ్ళారా వాళ్ళు పిల్లలు
ఆ ఇవాళ పంపేసిన స్కూల్ ఆ ఇవాళ పంపేసిన వాళ్ళ పిల్లలకు స్కూల్ కి వాళ్ళు వెళ్ళిండ్రు బుక్స్ తీస్తాయి దూరమే ఫో ఫైవ్ సెవెన్ కిలోమీటర్లు ఉంటది
అవునా అండి ఆ ట్టలు మంచిగా ఉంటారా అండి మీతో
ఆ మంచిగానే ఉంటారు
ఉ
వెలింది కదా ఇక వచ్చినప్పుడు మంచిగానే ఉంటాది ఇక
ఆహా అంటే మీ ఊర్లోనే ఇచ్చింద దూరం ఇచ్చేసిండ్రా
దూరంమే ఇచ్చేసిన వేరే వేరే ఊర్లో ఒకరేమో థర్టీ కిలోమీటర్లు ఉంటారు ఒకలు ఏమో ట్వంటీ కిలోమీటర్లు ఉంటారు
ఓకే ఏమైనా విశేషం అంటే ఏమైనా ఫంక్షన్ ఉండేనా నిన్న అచ్చింది అన్నారు కదా
ఉహు ఖాళీగానే అచ్చిండ్లు మొన్న పండగ అయింది కదా మాది
అవునవును
ఆ అట్టిగానే కల్ స్తా అని వచ్చిండు వాళ్ళ హస్బెండ్ కి ఆళ్ళ డ్రైవింగ్ లా జాబ్ వచ్చిందంట
ఆహా
డ్రైవింగ్లా
అలాగా
ఆ అయితే ఇక వెళ్ళి కలిసి వచ్చి వద్దాం మళ్ళీ వెళ్తే డ్యూటీ మీద పోతే రావడం కాదని
అవును
ఉమ్ ఇగ వాళ్ళు కలిసి వద్దామని వచ్చింరూ ఇప్పుడు
అవునా అండి
ఆ
మరి మీ సై మీ సైడ్ ఎట్లున్నది వాతావరం
మా సైడ్ ఫుల్ వర్షాలు అసలు వర్షాలు వస్తా లేదు ఏం లేదు పుల్లు ఎండలు కోడుతున్నాయి
అవునా అండి
వర్షం వస్తే బాగుండు అని చూస్తున్నారు.
ఆ
మ మాదే పతిత్తనాలు పెట్టే వాళ్ళు కూడా పాపం మస్తు ఇబ్బంది పడుతున్నారు.
అవునవును ఇటూ కూడా అట్లనే ఉన్నాదండి ఎటూ చూసినా అట్లనే ఉంది ఈ వాత తావరం అయితే చేంజే అవుతలే
ఇగ పాపం వాళ్ళు అంటే లారీ వేయడానికి వడ్లు పతిత్తులు పెట్టడానికి అంతా రాడి పెట్టుకొని చూస్తాన్రు పాపం
చాలా ఇబ్బంది పడతారు అట్లయితే
అసలు బందె ఇప్పుడు పిల్లలకు స్కూల్ కు పంపాలన్నా కూడా మస్ ఎండలు కోడతానయి పిల్లలని స్కూల్ పంపిస్తాలేరు ఏం లేదు
అవును ఎందుకంటే ఇప్పుడు టూ ఇప్పుడు టూ టైమ్స్ స్కూల్ ఉంటాయి స్టార్టింగ్ నుం చే ఇప్పుడు ఈ ఎండకు పంపాలా అద్దా అని ఆలోచిస్తారు
ఆ అదే ఉన్నది ఇప్పుడు ప్రాబ్లమ్ సగం మంది పిల్లలు వెళ్తే ఇవాళ మా పిల్లలు వెళ్ళినరు అయితే లంచ్ బాక్స్ తీసుకెళ్లినయితే చూసిన అయితే చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లలు
అవునా
హ ఈవళ్ళ వెళ్ళినం ఇగ తీసుకున్నా వాళ్ళ టిఫిన్ ఇచ్చినా వాళ్ళకు లంచ్ చేపిచ్చి పిజ్ గా అది హ్మ్ రు బుక్సులు అమౌంట్ కట్టి బుక్స్లు తీసుకొని వచ్చినాము
అవునా బుక్స్ తీసుకొని వచ్చ యూనిఫామ్ ఉంది కావచ్చు.
లేదు లేదు యూనిఫామ్ కూడా వెళ్ళినం మీ షాప్ కి ఇక్కడ ఆర్డర్ ఇస్తారు వాళ్ళు సార్ వాళ్ళు షాప్ ఉంది ఒకటి బట్టల అది నార్మల్ షాప్ లో ఇస్తారు వాళ్ళు ఇస్తే అక్కడ నుండే తీసుకుంటాం మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం అయితే ఈ సంవత్సరం ఇంకా రాలేదంట ఆడరిచ్చిడటగాని కొన్నే వచ్చినాయట కొన్ని రాలేదు ఇంకయితే వీళ్ళకి సైజ్ సరిపోలేదు సగమే ఉందని చిన్నగా ఉండే
అవును చిన్నగా ఉంటే రాదు మళ్ళా ఇది స్టార్టింగ్ ఇయర్ టుడే ఈయాల నుంచి ఉంది కాబట్టి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ వరకు తీసుకోవచ్చు.
అప్పడవరకు అయిపోతాయి ఎందుకంటే తీసుకొచ్చిందింటే హ్మ్ పొయిన సంవత్సరం అట్లనే ఐంది మాకు అసలు దోరకనే లేదు పోయిన సంవత్సరం
ఆహా
ఒక్కసారి తెప్పించినప్పుడు మళ్ళీ ఎప్పుడు అగస్ట్ లో తీసుకున్నాం మేమ్ మల్లి
అవున్ మరి అదే యూనిఫామ్ కాదా చేంజ్ అయిపోయిందా యూనిఫామ్ యూనిఫామ్ అది కాదా చేంజ్ అయిపోయిందా
చేంజ్ ఏం కాలే కాని చిన్నగాయింది ఇగ ప్ర సంవత్సరం సంవత్స పిల్లలు పెరుగుతారు కదా ఇగ కరక్ట్ సైజ్ తీసుకుంటాం. ఇగ చిన్నగా ఐతున్నాయి వన్ ఇయర్ వరకు మారిపోతానయి అ ఇగ వేరే తీసుకుంటున్నాము కొత్తగా మళ్ళీ ప్రతి సంవత్సరం తీసుకుంటాం మేము యూనిఫార్మ్ టయ్ బెల్ట్ అన్ని ప్రతి ప్రతి సంవత్సరం తీసుకున్నాలే
అవునా
మీ పిల్లాలు యేల్లలే ఈయల స్
వెళ్ళె ఇ వేయలేదా వచ్చినాం గాని బస్ రాలే బస్సే రాలే ఇంకా
మ్
బస్ బస్ రాలేదయితే ఇంకా పంప ఆ పంపియలే బస్ కొంచెం ఇష్యూ అయితుంది
మ్
ఎ ఎట్లా వాళ్ళు వేరే వెహికల్స్ పంపుతారా ఏం చేస్తారా తెలువది
మరి బుక్స్టాల్ ఎప్పుడు తీసుకుంటారు
బుక్స్ అంటే ఇప్పుడు ఒక వన్ వీక్ వాళ్ళు టైమ్ ఇచ్చిండ్రు మాకు
మ్
ఆ వన్ వీక్ ల మనం బుక్స్ యూనిఫామ్ తీసుకోవాలే వాళ్ళు చెప్తారు బస్సు రావాలా వద్దా అని చెప్ ారంట దాని తర్వాత మరి వేరే స్కూల్ కు వేసుడు అయితదా మరి ఇదే స్కూల్ వేసుడుఅయిత తెల్వది
ఇప్పుడు నెట్ అంమౌంట్ కట్టుడేనా బుక్స్ లకి
అవును నెట్ అమౌంటే
మ్ మ్
ఆ
మా క మీద ఆగుతారు కానీ ఇగ ఎప్పుడైనా కట్టేసేదే కదా అని కట్టేసి వచ్చినాము ఏ ఈ సారి
అంటే మేమి అక్కడ యూనిఫ్ ఫామ్ బుక్స్ తీసుకుంటాం నట్టు స్కూల్ ఫీజ్ అడ్ బెండ్తామ్ కాని ఈ సరి కొంచం ఏ స్కూల్ కి వేయాలనే ఆలోచన ఉంది బస్సు తిర్గకపోతే మత్ స్టడి కాదు బస్ పెద్దదేశిల్ అల్ల చిన్న బస్సు వేస్తారు గానీ ఈసారి పెద్ద బస్ వేసిండు పిల్లలు బాగా మంది ఉన్నారని
ఆ అ
అట్లా టూ విలేజెస్ ని బట్టి పెద్ద బస్ వేసినా ఆ బస్ తిరుగుతలేదు అన్ మూల కాడ బస్ తిరుగడం అదే ఆలోచిస్తున్నా సార్స్ ఇంకా సార్ ఒక ఫోర్ డేస్ టైమ్ ఇచ్చిండ్రు త అంత దాని తర్వాత ఆలో చించి చెప్తా అని చెప్పిన్ర అందుకే ఆలోచిస్తున్నాం మేము
ఇప్పుడు చిన్న వెహికల్ వేస్తేనేమో మీకు సరిపోదు
సరిపోదు
ఆ పెద్ద వెహికల్ వేస్తానేమో
తిరుగుతలేదు అంటే అక్కడ టర్న్నింగ్ ఉంటది ఆ మూల కడ బస్సు తిరుగుతలేదు మొత్తానికే
ఇంకా కొంచెం దూరంలో ప్లేస్ లేదా
లేదు అది చాలా లాంగ్ ఉన్నాది తిరిగే కాన్నే లాంగ్ కాడ మీనిమమ్ ఆ మా హౌస్ కన్నా తిరిగే కన్నా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి దగ్గర కూడా ఉండది
అబ్బాబ్బాబ్బా అంతా దూరం నుండి
ఆ తిరిగి రావాలే మా దగ్గరికి ఆ మూల తిరిగత్తలేదని అక్కడన్నే అబ్బట్టింది
అయ్యో
వాళ్ళ అందుకే ఇబ్బంది అంటే ఇ ఇబ్బంది ఇంకొక వెహికల్ వస్తుంది గాని వాళ్ళు ఇంకా పెద్ద బస్సు వేస్తా అన్నారు చిన్న బస్ సరి
అంటే స్ట్రెంత్ అనేది ఎక్కువ పెరిగిపోతంది వాళ్ళు పెద్దది ఇస్తన్నాడ్రు మయ్ చిన్న చిన్నయి అంటే ఇప్పుడు టు య్యే పడుతది
ఆ అట్లాయి అట్లా లాసయితారు అందు కే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఆలో చించి
ఒక స్కూల్ నుండి ఒకే ఊరికి వెహికల్ రెండు రెండు రావాలంటే ఎక్కడ అయితాయి
లేదు టూ త్రీ వే త్రీ స్కూల్స్ వి బస్సెస్ ఉన్నాయి త్రీ స్కూల్స్ ఇంకా తిరుగుతులే అయితే అందరూ ఆలోచిస్తున్నారు అసలు
ఇక అట్లయితే అందరికి ప్రాబ్లం ఉంది కాబట్టి సొల్యూషన్ మాత్రం ఇక మన ఊరు పెద్ద వాళ్ళకో సర్పంచ్ కో ఎవరికో చెప్పి కొంచెం సొల్యూషన్ సాల్వ్ చెస్
ఎ లాస్ట్ ఇయర్ తిరిగింది అక్కడ హౌస్ గ స్టేషన్ వాళ్లు
ఉ
హౌస్ కట్టి వాళ్ళు గోడ వాల్ ఉంటాయా వాల్ కూడా కట్టేసుకున్నారు డోర్ అట్లాయితే తీర్గతది చాలా కష్టం ఇప్పుడు ఫోర్ డేస్ తర్వాత తెలుస్తుది రిజల్ట్ సోమవారం ఏం రిజల్ట్ ఓ తెలుస్తుది అసలు
టు మరి ఈ వెహికల్స్ రాకుండా వీళ్లు మరి వేరే స్కూల్కి వెళ్ళచ్చు పామ్ మరి వేరే స్కూల్ ఎట్లా నా ర్మల్ ఏనా
ఇక వేరే స్కూల్ ని మాట్లాడాలి ఇక మా ఊరి మట్టికే పిల్లల గురించి కావ్ వాలనే
ఆ అట్లా అయితే సెట్ అయితది అంటే ఒక ఏ ఊరు ది వారికి సెట్ చేయమను ఇక ఇప్పుడు మీ ఊరికి చిన్న వెహికల్ సెట్ అయిపోత్ స్తయా
అంటే మా పక్కకు కూడా ఇంకొక చిన్న విలేజ్ ఉన్నది పక్కకి
ఆ ఆ విలేజ్ కి ఇ ఇప్పుడు మీ విలేజ్ మీ పక్కా విలేజ్ చిన్న విజలు ఉన్నదంట కదా దా దనికి దీనికి రెండు సెట్ అయిపోది ఒక్కరు సెట్ అయితది ఇద్దరు మద్యల
అదే ఆలోచిస్తారు వాళ్ళు స్కూల్ ఆహా అట్లా కాదు వేరే స్కూల్ వాల్ల ఏమం టారంటే మేము ఒక్కటేసి అందరిని కవర్ చేసుకుంటాం మళ్ళా డబ్బల్ పంపాలే మీ సైడ్ డే అంటున్నార్ ఇప్ ఇప్పుడు మా ఊరు నించి ఇంకో బస్ ఇంకో వెహికల్ వెళ్లాలే ఆ అండి మా ఊర్లా నించి వెళ్లాలి వాళ్లక్ డబల్ అయితలేదా
అవును డబల్ డబల్ అయితంది మరి
అలానే ఆలోచిస్తున్నారు ఇక వాళ్ళు ఏం డిసైడ్ అయితరో చెప్ ప్పిన తర్వాత ఇక మాకు చెప్తా అని చెప్పిన
ఇక మీకు ఇప్పుడు మండే రావాలంటే ఎన్ని ఫోర్ డేస్ కావాలి ఇంకా
ఆ ఫోర్ డేస్ కావాలి ఎట్ల్ ఎట్లా పిల్లలు వెళ్తలేరు కాబట్టి
ఉం
గుుజకాల ఒక్క బస్సు తిరుగుతుది ఆ బస్సు లో సగం మంది పోతున్నారు కాబట్టి ఆ బస్సు కానీ ఫీజ్ ఎక్కువ ఉంది స్టడీ కొంచెం తక్కువ ఉండ
ఫీజు మనకు మంచి అయినా ఎక్కువ అయినా పర్లేదు కానీ స్టడీ బాగుంటే సెట్ ట్ట అయితది అంటే ఇగ ఫీజులు కట్టుకొని స్టడీ చెప్పకుంటే వేస్టే కదా
ఇప్పుడు అందరు తీసేసి స్టడీ మంచిగా లేదును వన్ ఇయర్ చూసిండు స్టడీ మంచిగా లేదు ఎట్లయినా వే వేరే దాంట్లో వెయ్యాలనే ఆ స్కూల్ కు పంపుతలేరు ఆ అయితే ఆ బస్ బ్
మాకే గవర్నమెంట్ సార్లా చేయమంతాండ్రు ఆ టిఫిన్ మొత్తం ఫ్రీనే స్నాక్స్ ఫ్రీనే బుక్స్ ఫ్రీనే నోట్స్ ఫ్రీనే షూస్ వస్త బ్యాగ్స్ వస్తున్నాయి ఎందుకు పంపుతున్నారు ప్రైవేట్ కు మీకు అని అ
మాకు ఇంకా ఇక్కడ అట్లనే అన్నారు గానీ మాకు ఇంకా ఆ ప్ర గవర్నమెంట్ స్కూల్ దగ్గరలో లేదు
కానీ స్టడీ మాకు ఇక్కడ ఏందంటే టీచర్స్ లేరు
మాకు టీచర్స్ ఉన్నాయి అన్ని తీర్లు ఉన్నాయి.
ఓన్లీ ఏంది టూ మెంబర్స్ టీచర్స్ ఉన్నారు టూ మెంబర్స్ టీచర్స్ ఎం అని చెప్తారు ఫిఫ్త్ క్లాస్ వరకు
అవును
మరి అట్లా అని మేము అన్నాం మాకు మెయిన్ టీచర్స్ కావాలి స్టడీ కావాలి ఇవన్నీ మాకు అవసరం లే ఫ్రీ ఎట్లా మనం ఇంట్లో అన్నితెచ్చుకొని తింటేనే ఉంటాంమాయే మాకు అదంతా ఫ్రీ అవసరం లేదు మాకు ఓన్లీ మాకు స్టడీ ఇంపార్టెంట్ స్టడీ కావాలంటే ఇందులో డబ్బు లు తీసుకున్నా మంచిది గానీ స్టడీ బాగుంటే పంపిస్తామని అన్నారు
అవునా మాకు ఇంకా అట్లా నని చెప్పింది కాగానీ మాకు కొంచెం లాంగ్ ఉన్నది మాకు సి సిక్స్ కిలోమీటర్స్ పడుతుంది
అబ్బా
ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ వరకు ఉన్నది టెన్త్ వరకు ఉన్నది అక్కడ మా విలేజ్ కి స్కూల్ ఉంది కాగాని మేడమ్స్ లేరు ఒక్కటే మేడమ్ చూసుకోవాలంటే ఆమె స్టడీ చెప్తలేదు ఎవరికి ఇంకా ఒకటే మేడం ఫిఫ్త్ వరకు ఆ ఆ అది ప్రాబ్లమ్
మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే మనం చూసు కోలేేము ఒక్క మేడం పది మంది పిల్లలని ఏం చూస్తారు
అదే అనే అందరు ఇగతెసు ఇట్ట అల్గ ఎద్దామ అంటే ఆటో మాట్లాడుకొని మా వేసుకోవచ్చు కానీ అది ఇంకా దగ్గర లేదు కదా ఇద్దరు ఎవరనా ఒక్కళ్ళు అంటాను ఇంకా ఒక నలుగురు కలిసి ఏ ద్దామంటే అదొక్క మంచిగా ఉంటది
ఇగో విలేజ్ అంతా ఫస్ట్ చిన్న విలేజ్ కాబట్టి అందరు ఒక్కటై చేసుకుంటే స
ఆ ఒకరు ప్రైవేట్ లో ఏస్తా అంటారు ఇంకొకరు గవర్నమె గవర్నమెంట్ లో ఏస్తారు
ఇప్పుడు మీలాగానే మాకు విలేజ్ ఉన్నది చిన్న చిన్నగనే కానీ మా విల్లేజ్ అట్లా కాదు ఇప్పుడు మా